ఏం చేస్తున్నారు రా ఇప్పుడు పండగలు వస్తే మీరు ఎలా షాపింగ్ చేస్తారు మీ పండగలకి ఎలా షాపింగ్ చేస్తారు
గ్రాండ్ గా అంటే దివాళాకి ఎస్తాం అక్క ఉ ద న్లో కంటే ఓకే మ్మ్ ఓకే అంటే ఓకే లేదంటే లేదు అంతే చేసుకుంటాంలే కాని షాపింగ్ అంటే ఏమ్ ఉండదు
హ్ మామూలు టైమ్ లో బర్డే కీ
ఉ బర్డె కెళ్లిండు. బర్డే క అవుతాయి దివా దివాళికి అవు తే
దివాళికి వేస్తారా మీరు హ్ దసరాకి చేయారా
దసరాకు గుడా అంతా పట్టించుకోము అక్క
ఆ నో నోములు ఉంటే ఆహా నోములు ఉన్నవాళ్ళు దివాళికి చేస్తారు. అవును హ్ మేము అంటే దస్ త్రకిీ చేస్తం షాప్
అ ఏమున్నాది అక్క మ తిరిగి ఒకటి ఏదో ఒకటి కొంటనే ఉంటాం. ఆది అది ఏదే ఒకటి వేసుకుంటే అయిపోద్ది అలై తీసుకుంటాం దానికి
మేము దసరాకి ఏస్తాం. దసరాకి మామూలుగా పిల్లల బర్త్డేలు వోస్తే బర్త్డేకి తీస్ కొంటాం అంతే ఇంకా మళ్ళీ మిగతా వాటికి ఏం
ఏదో కొంటనే ఉంటం. ఇగ మంత్లీ మంత్లీ ఏది నచ్చతే అది కొంటనే ఉంటాం. ఆ న్లైన్ల మస్తు ఉంటాయి. కదా ఆన్లైన్ షాపింగ్
ఆ అవును ఆ ఆన్లైన్లో ఇగ తక్కువ క్కువ కనిపిస్తే ఆగ్గువ
అయిపోయింది. మొన్న మేం మొన్ననే త్రీ ఫోర్ పెట్టిన అవే ఉన్నాయి ఇప్పుడు ఉగాది కి అవి అయితే ఇగా
అవునేమ్ కూడా తీసుకయి మం తేమ్ బాబుది బర్డే ఉంది. ఆ బాబు బాబుది
అయితే
బాబుదండి. బాబుకి షాపింగ్ జేయాలి. ఆ తర్వాత మే లో ఉంటది. పాపది
కొచ్చిన అ
పాపకి ఏమో ఇంగ మేలో జేయాలి. బర్త్డే షాపింగ్ దస్ దసరా ఎక్కువ దసరా జేస్తాం మిగతా పండుగలంటే తక్కువ ఒకవేళ ఉంటే కొత్తవి వే కుంటం షాపింగ్ అంటే ఈ ఆన్లైన్ వచ్చిన కాడి బయట తక్కువ ఒక దసరాకే అలా వెళ్తాం ఉ ఎవరన్న పక్కన వాళ్ళు పాయ ఎవరన్నా వెళ్తుంటే తీసుకెళ్తే వెళ్తు రమ్మంటే యెళ్ళి వాళ్ళ షాపింగ్ వెళ్ళి అలా ఆ టైం పాస్ చేసి వస్తాం అలా అలా మామూలుగా ఏదైనా అంతే ఫ్రెండ్ ఉంటుంది తనతో బండి మీద వెళ్ళిపోతూనే ఉంటాం ఏదైనా కావాలంటే బండిమీద వెళ్ళిపోయి తీసుకొని వస్తూనే ఉంటాం మాములుగా షాపింగ్
హబాద్ లో టౌన్ లో ఉంటే ఇంకా అంతే ఉంటది పోడు వచ్చుడు ఉంటాయి తిరుగుడు ఊర్లో ఉంటేనే స్పెసిఫిక్ గా మనం పి ఫిక్స్ అవ్వాలి డేట్ ఫిక్స్ అవ్వాలి డే ఫిక్స్ అవ్వాలి ఎళ్ళాలి ప్లాన్ జేసుకుంటాం ఊర్లో ఇక్కడ ఉందాం అంటే నైట్ లెవెన్ కైనా పోయినా పర్లేదు అనిపిస్తాది
అవును
ఉ బాపు టెన్ కు పోతాం నైట్ అప్పు ఇప్పుడే డిసైడ్ అవ్వు యెళ్ళొచ్చు ఇక్కడ ఉంటే
మళ్ళీ ఇక్కడ ఏంటంటడి పక్క పక్కనే పక్క పక్క
పక్కన్నే ఉంటాయి ఆ ఊర్లో అంటే ఇబ్బంది అయితది ఒక ట్రావెల్ చేయాలి ఒక గంట ఇబ్బంది అయితది
ఉ దురం గూడా ఉండవు దగ్గ దగ్గర ఉంటాయి కానీ టైం ఏక్
ఆ ఈ పక్కపక్కనే ఉంటాయి మంచిగా స్వీట్స్ మొత్తం తిరిగేసి రావచ్చు
ఉ దీంట్లో నచ్చినయి దీంట్లో ఏదాం దాంట్లో ఏదాం పక్కపక్క న ఇంట్లో జూసి దా అందులో కూడా చు చూస్తాం మళ్ళ దాంట్లో గూడా చూసేద్దాం అలా అని మూడు నాలుగు వీడియోస్ ఏ గంటా టైమ్ బడతది
స్ట్రీట్ ఫుడ్ ఉంటది స్ట్రీ స్ట్రీట్ ఫుడ్ ఉంటది స్త్రీట్ ఫుడ్ తినేసి
ఊ
హ్ స్త్రీట్ షాపింగ్ ఎల్లామనుకో స్ట్రీట్ ఫుడ్ ఉంటది స్ట్రీట్ షాపింగ్ అయిద్ది రొండు అయితయి.
ఆ అవును
అక్కడికి ఎళ్ళామంటే మల్లి స్పెసిఫిక్ గా ఎళ్ళాలి. అదే షాప్కెల్లాలి అదే ద అందులోనే నచ్చినా నచ్చక్ పోయిన అందులోనే తీసుకోవాలి రావాలి ఊర్లో ఉంటే. ఇక్కడ ఉంటే ఈ షాప్ కాకపోతే ఇన్ ఇంకో షాప్ ఈ షాప్ కాకపోతే ఇంకో షాప్ అనన్టం
హ్ మళ్ళీ ఏంటంటే, ఏది చూస్తే అది ఇది నచ్చింది ఇది బావుంది ఇది కొనుకున్దాం. మా అది కొనుకున్నా అని అన్ని కొనుక్కోవాలనే ఉంటది. ఏది చూత్తే అది నచ్చినట్టే ఉన్
ఆన్లైన్ చాలా అంటె చాలా పెద్ద మంచి జిగ ఆ ఒక్క గంట సేపు మంచిగా వెతికి వెతికి వెతికి వొంటె అయిపోతది.
అవును ఆన్లైన్ షాపింగ్ బాన్ ఉమ్ ఎక్కువ కాకపోతే మా డ్రస్సులు అవై తే ఓకె ఆల్రడీ ఈ శారీస్ లాంటివి అయితే షాప్ పింగ్ మాల్ కి పోవాల్షి
అవును ఈ శారీ సెంటర్ కొద్ది రోజులే అక్కా ఆ మంచి ఉంటాయో లేదో తెల్దు కదా!
అవును
హు టాప్ టాప్స్ అంటె ఓకె ఉం టాప్స్ అంటె ఓకె ఉమ్ డైలీ వియర్ టైప్ కె గా యూస్ చెయచ్చు.
ఉం డైలీ వాట్కైతె ఎక్కువ ఆన్లైనె ఏ ఎప్పుడన్న పండగోత్తేనె బర్త్డేలొస్తేనే ఇ షాప్ షాపింగ్ మాల్ కెళ్ళి తీసుకుంటాం. పిల్లలకి ఉం తర్వాత ఇంగ మామూలుగా డైలీ గ్లో ఈ సమ్మరు అయితే ఆన్లైన్ లోనే తీసుకుంటాం ఆన్లైనె బెట్టరు.
ఢి మార్ట్ లొ కుడ త
మళ్ళీ మనకు దీంట్లో ఏంటంటే కొంచెం మనీ కూడ కొంచెం కొంచెం చేస్తుంటే కొంచెం డిస్కౌంట్ కూడ ఉంటది ఇందులో ఆ మనం ఆన్లైన్ లో అయితే మనకు ఆఫర్ ఇస్తుంటారు కదా
ఆ ఓకే ఓకే అవునా పర్సెంటే ఉమ్ ఆఫర్స్ పెడుతనే ఉంటారు ఇప్పుడు కూడా ఉన్నది సేల్ ఎయిటీ పర్సెంటేనా ఇప్పుడు ఉన్నది మీ షో లో
ఆ ఉంది ఇప్పుడు ఉగాది కదూ ఉగాది సెవెంత్ సెవెంత్
సెవెంత్ నుంచి ఉన్నది సెవెన్త్ నుంచి నైన్ డేస్ ఉన్నది
అవును
ఉమ్ ఫిఫ్టీంత్ వరకు సి ఆ మొన్ననే తె ఒకటి ఆన్లైన్ లో పెట్టాక ఇంకా అదే అడ్జస్ట్ అయిపోవాల్సిన్ అ
ఈ ఆన్లైన్ లొచ్చినకాడనుండి కూడా బయట షాపింగ్ తక్కువే చాలా మంది ఏం ఈ పెళ్ళ్ పెళ్ళికే ఓ పెళ్ళి పెళ్లి వాటికి తప్పదిగ పెళ్ళి అంటే ఆన షాప్
ఏయ్యె పెద్ద పెద్ద దాన్లకంటే ఏళ్లాల్సొస్ స్తది కాని చిన్న చి చిన్న వాటికి ఎందుకులే అనిపిస్తది ఇంకా దానికోసం బయట మొత్తం తిరిగిన ఆయిన నచ్చవు ఇదేదో ఆన్లైన్ లో చూసామంటే ఒకటి సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతాది అదే వస్తది అదే మళ్ళ బాలేకపోతే రిటర్న్ పెట్ కాల్సిందంతే
ఈ షాపింగ్ మాల్ లో కెళ్ళినా కూడా రా అక్కడ చూస్తాం చూస్ తే ఇది బాలే ఇది బాలే అది బావుంటది అదే బయట వేరే వాళ్ళు టూ కట్టుకున్న వేసుకుంటెనేమో అరే ఇవి మా కాడ దొరు క్కనే దొరకవు అనిపిస్తది
ఆ నచ్చిన మనం వెళ్న ప్పుడు మంచిగుండవ్ అవి మనం కావాలి అనుకొని పోతాం కదా అప్పుడు దొరకవవి మనం వద్దు అనుకొని పోతాం చూడు అప్పుడు దొరుకుతాయి కరెక్ట్ టైం కి మనీ ఉండవు
ఆ
హ్మ్
వాళ్ళు ఏస్కునేది చూస్తనేమో ఆ షాపింగ్ మాళ్ళ కనబడనే కనబడవు మల్ల హ్
జా చాలా సార్లు అనిపిస్తది ఒక్కొక్కసారి మనం వెళ్ళినప్పుడు మనకెందుకు దొరకవులే అనిపిస్త
ఆ అనిపిస్తది మ్మ్ ఒక రకంగా ఆ డైలీ వేరే వాటి వీటికైతనేమో ఆన్లైన్ బెట్ మ్మ్ ఇంగ పెళ్ళిళ్ళు వాటికి అంటే తప్ పదు షాపింగ్ మాల్ కెళ్ళాల్సిందే మ్మ్ చేయాల్సిందే పెళ్ళి వాటికంటే ఇంక పండుగలు కూడ అంతే శారీస్ కొనుక్కునే వాళ్ళు కూడా
ఒక రోజు మదీన కెళ్ళాలి ఒక రోజు బేగం బజార్ కెళ్ళాలి
షాపింగ్ మాల్ కి ఎల్లల్సిందే
ఫస్ట్ సారీలు అనుకున్నారుా బేగం బజార్కి వెళ్ళాలి మ్యాచింగ్ మ్యాచింగ్ జువెలరీకి
ఉమ్ అవును మమ్మీ వాళ్ళు ఆ ఊ షాపింగ్ మాల్ కెళ్ళే ఇస్త
ఆ మమీ డాడీ పోతూనే ఉంటరు వాళ్ళకి నచ్చినవి తీసుకుంటూనే ఉంటరు అ మా డాడీ ఇగా తెచ్చుకుంటడు మా డాడికి నచ్చినప్పుడు మా డాడీ తేచ్చుకు టడు ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళే ఇగ అంతే ఆళ్ళు స్పెసిఫిక్ గా అనేసి షాపింగ్కని ఎళ్ళరు జస్ట్ ఇట్ల మ్యారేజ్లకి ఇలా తిరుగుతుంటారు బయటికి ఎప్పుడన్నా ఇప్పుడు ఎళ్తరు అనమాట ఎల్లేసి తెచ్చు కుంటరిగ
ఆ
ఇంకా అక్క
అంటే ఏది బెటర్ అనిపిస్తది షాపింగ్ మాలా
హ ఏ హు నాకు ఆన్లైనే బెస్ట్ అనిపిస్తది అక్క వర్త్ అనిపిస్తది బయట అయినా ఓకేలే గాని ఆ స్ట్రెస్సే ఉండద్దు ఇబ్బంది అయితది ఆన్లైన్ అండం అనుకో ఇంట్లోనే ఉండి కూడొచ్చు కదా అనేసి అంతే రొండు ఓకే
మ్ కాని బయట షాపింగ్ మాల్స్ పోతుండే ఈ ఇప్పుడు ఎక్కువ మనం టీవీలల్ల చూసినం కావట్టి వీళ్ళు చెప్పే దీంట్ల వోదామా దాంట్లకి వోదామా
ఆ తిరగా తిరుగుతనే తెలుస్తది మనకు కూడా
ఉ
ఇదు తదే తెలుస్తది ఎళ్లాల్సిందే ఇగ రెండు బెట్రే అం పిస్తది ఇంకా వీలైన టైం కి ఏదైతే అది
ఉమ్ ఎవరన్న కొనుక్కున్నానుకో ఈ షాపింగ్ మాల్ ల తెచ్చుకున్నా అంటే అదిగో ఆ షాప్ మిమ్మల బాగున్నాయంట ఇక్కడికి పోదామా అక్కడికి పోదమా షాపింగ్ మాల్ పోదామా అందులో ఆఫర్స్ ఉన్నాయా అంట పని హి మనము
మేము ఒక రోజు దేలుస అక్క అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నది ఒకటి ఓపెన్ అయినది కొత్తగా ఫైవ్ తౌసెన్ బిల్ చేస్తే టూ థౌజన్ కట్టాలే అనేసి తే ఆఫర్ అని చెప్పిరు ఎళ్లినం ఎళ్తే అడెం లేదు అక్కడ
ఉమ్
ఆఫర్ అనీ అన్నారు గాని మీ అక్కడ ఫైవ్ హండ్రెడ్ కు వచ్చేది థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టేషిరు అట్లా పెట్టి ఆఫర్ అని వేట్టిరు ఏమున్నది అవ వేస్ట్ చనుకోని వచ్చేషిన ఇగా థౌజండ్ కు వచ్చేది త్రీ థౌజండ్ వెట్టిండు
అ
ఇగ అది వేస్ట్ అనుకొని వచ్చేసినాం ఇగ రిటర్న్ వచ్చేసినాము
అదే మ్మ్ మ్మ్ సరే రా
సరే అక్క
ఆ సరే
మ్మ్